నమస్కారం అండి
నమస్తే అండి నా వాయిస్ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఎలా ఉన్నారండి
బాగున్నామండి మీరు ఎలా ఉన్నారు
భోంచేసారా
భోంచేసామండి మీరు
ఆ నేను భోంచేసాను అండి మీము మీకు రీ రీసెంట్ గా కరోనా వైరస్ వచ్చింది గుర్తుందా అండి
అవునండి కొన్ని కేసెస్ కూడా ఇప్పుడు నమోదవుతున్నాయి
ఆ ఇప్పుడు రీసెంట్ గానీ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందండి అది
అవునండి ఈ మధ్యకాలంలో అయ్యాయి
అ రీజన్ ఎమన్నా తెల్సా అండి దాని మళ్లీ రిపీట్ అవ్వడానికి
ఆ రీజన్ అంటే అది పూర్తి చచ్చిపోయింది అంటే పూర్తి స్మాష్ అయ్యింది అనయితే మనకి ఎక్కడా న్యూస్ లేద్ ఉ కాకపోతే వస్తా ఉంటాద అక్కడక్కడ ఆ దానికి ఫ్రీ పెన్షన్స్ కనుకున్నారు కదండి లే ఇకా మనమే అక్కడ్ టూ త్రీ డోసెస్ వేస్
ఆ ఎస్ అంటే ఫస్ట్ డోస్ ఒక్కటి కంప్లీట్ అయిందని పొందండి ఇంతే
కోషీల్డ్ అది
ఆ ఏస్ కొన్నామండి
ఆ
మీ మీరు వేసుకున్నారా నో సర్చ్
కున్నానండి రెండు వేసుకున్నాను
అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేదండి
అ అండి
స్టార్టింగ్ మీరు ఏమన్నా సఫర్ అయ్యారా అండి దాని వల్ల
సఫర్ అంటే ఒక దగ్గు జలుబు వచ్చినా అదే వచ్ అదే ఉంటది అన్న దీంతో ఉండేది
హా అంటే ఆ టైమ్‌లో ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకున్నారండి, అవి రాకుండా ఉండడానికి
ఆ అ
అంటే ఆ స్టార్టింగ్ వచ్చిండకదా కరోనా వైర్ ఎస్ అప్పుడు ఎటువంటి ప్రివెన్షన్స్ తీసుకున్నారు రా
లైక్ మాస్క్ వేసుకోవడం శానిటైజర్ యూజ్ చేయడం
అ
డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఏదైనా వస్తువు ఇంట్లో తెచ్చుకునే ముందు దానికి శాం టేజ్ చేసి వాష్ చేసిన తర్వాత త యూస్ చేయడం అలా అండి మీరూ ఎలా తీసుకు కునేవారు
ఏమోనండి నేనైతే స్టాంటేజ్ సానిటైజర్ కూడా ఎక్కువ యూజ్ చేయలేదండి ఎప్పుడూ
హ
ఎక్కువ యూస్ చేస్తే మళ్ళీ అది కూడా ప్రాబ్లమే కదా
అవునవును
అలా అంటే మెయిన్ ఫుడ్ ఒకటి బాగా తీసుకున్నానండీ, చికెన్ గానీ ఎగ్ కానీ ఆ అవునండి చికెన్ ఎగ్ అలా అంటే
హు ఇంకా కరోనా లో మీ ఎక్కువ ఎఫెక్టివ్ అనిపించింది తో విషయాలు ఏంటండి
ఎక్కువ అంటే ఇవంతా అందరూ ఎక్కువ పనులు చేసే వాళ్ళు అలా వాళ్ళు వాటికి బయటికి వెళ్ళకుండా ఉండ మేడమ్
హూ
ఏక్కడన్నా బయటికి తిరగలన్న లాక్ డౌన్ పెట్టింది
అవునవును
అప్పుడు చాలా ఇబ్బంది అయ్యుండేది అండి అందరికీ
హు
చాలా మంది స్టూడెంట్స్ కానీ వన్ టూ ఇయర్స్ అంతా ఎడ్యుకేషన్ లైక్
ఆనా అది అది మెయిన్ దెబ్బ తినింది అండ్ మన ఇండియా కూడా ఫినాన్షియల్ గా కొంచెం అప్పుడు పూర్ అయ్యింది ట్రాన్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ తగ్గాయి
అండి
ఆ చాలా వరకు పిల్లలు టెన్త్ కరోనా పాస్ అలా అయ్యారు కదాండి మీరు కూడా బ్యాచ్ లో ఏమైనా ఉన్నారా
మీరు అండి
మేము హు లేదండి ఒక ఒక్క సంవత్సరం ఏమో ఉన్నింది
ఆ
మా వెనకాల బ్యాచ్ వాళ్ళు ఒక టూ ఇయర్స్ దాంతోనే పాస్ అయ్యారండి ఆ
ఇప్పుడు హ్యాపీ అనుకునింటారు కానీ ఇప్పుడు తెలుస్తుంటుందండి వాళ్ళకి
అవునవును
అంటే ఆ టైం లో చదివే వాళ్ళకు ఒకటే చదవనోళ్ళు ఒకటే అంతా పాస్ అయింటారు.
హు
అట్లా వంద అంటే కొంతమంది స్టూడెంట్స్ అనుకొనింటారు కదండి ఇలా
ఆ
అంటే నాకు చ అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిండచ్చు కానీ అందరికీ ఒకటే వచ్చి నైస్ బ్రో
ఆ
అట్లేమన్నా
అవునం డి
మీ కూ ఫస్ట్ వేవ్ లో ఎక్కువ ఆ అ డిసడ్వాన్ టేజ్ చూసారా వేవ్ వన్ లో ఫస్ట్ ప్చ్ సెకండ్ పేస్ ఆర్ అలా ఎక్కువ ఏమైనా నష్ ట పోయారా ఓకే నాకు ఇది పర్సనల్ గా నష్టం అన్ చింది అన్న సందర్భాలు ఏమన్నా ఉన్ ఉన్నాయా మీకి
నాకైతే ఏం లేవండి అంటే ఎక్కువ జనాలయితే ఫస్ట్ ఫేజ్ లో చాలా ఇబ్బంది పడ్డారండి
ఊ
అంటే ఐ మీన్ దానికి ఇంకా వ్యాక్సినేషన్ అలా కనుక్కొనింలా కదా
ఊమ్
అండ్ ఆ టైం లో చానా మంది కూడా చనిపోయారం
అవునండి వాళ్ళ శవాల్ని కూడా ముట్టుకోడానికి కూడా భయపడేవారండి అలా ఉ ని ది వాళ్ ఈవెను ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా దగ్గర కూడా వెల్లనిచ్చేవాళ్ళ కాదు
అదే చానా మంది చిన్న పిల్లలే పుట్టిన వాళ్ళకే రావడం కాని
ఆ
అట్లా చిన్నపిల్లలకి రావడం వల చానా ఇబ్బంది అండి వాళ్ళక్ కుడ ఆ ఏజ్ లో సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఆ తర్వాత వ్యాక్సినేషన్ వచ్చింది కాబట్టి కొంచెం దోయితని భయం ఇవ్వలేదండి
ఊ
మాక్సిమం అందరూ కూడా ఫస్ట్ ఫేజ్ లోనే సఫర్ అయింటారండి అంటే ఏమీ తెలియదు కదా దాని గురిం
అవున అంత అవగాహన లేదు అప్పుడు ఇంకా టెస్ట్లు కూడా అంత ఎక్కువ ఒచ్చేవి గాదు దో
ఆహా
దే టెస్ట్ అప్పుడు ప్రతి ఒక్కరికి చేసేవారు కూడా కాదు సెకండ్ ఫేజ్ లో చేసారు ఫస్ట్ ఫేజ్ లో ఒక మనిషిని ఒక మనిషిని తాకడానికి కూడా భయపడేవారు ఎలా అంటే మన ఫ్యా మిలీ వరకే మన నలుగురు ఐదు మంది వరకు కే చూసేవాళ్ళు మిగితా వాళ్ళని ట చ్ కూడా చేసే వాళ్లు కాదు సెకండ్ ఫేస్ లో ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తే ఒక ఒక ష్ ఒక డిస్టెన్స్ మెయింటై టెన్ చేసేవారు వన్
ఆ అండ్ అలాగే మాస్క్ అని గ్యారంటీ ఉండాలి
అవునవును
చానా చోట్ల అంటే పబ్లిక్ తిరిగే ప్లేస్ లో గూడా మాస్క్ లేకపోతే ఫైన్స్ వేయడం కానీ
ఆ
చానా స్కానింగ్ స్కీమ్స్ అన్ని తెచ్చి మ గవర్నమెంట్ కూడా మ్ ఇంక మీరేమ పర్సనల్ గా సఫర్ అయ్యారు అండి
పర్సనల్గా అం టే ఏం సఫర్ అవ్వలేదు ఆ వేవ్లో ఎడ్యుకేషనే మా త్ అప్పుడు మాత్రమే చానా సఫర్ అయినింది
ఆహ్
ఇంకా ఫినాన్షియల్ గా గుడా చాలా మందీ ఇప్పుడు కొంతమంది ఉంటారు ఇవి బతు ఇవి తీసుకెళ్తేనే వాళ్ళ జీవనాధారం అని ఇ కొంతమంది ఉంటారు చూడండి
అవున డైలీ వర్క్ కి వెళ్ళే వాళ్ళు గాని ల నా టైం లో కూడా గవర్నమెంట్ కొద్దిగా హెల్ప్ చేసిందండి
ఆ హెల్ప్ చేసి నేను ఆ మన గవర్నమెంట్ చే చ్చిన పని ఏమంటే అప్పుడు ఆ మంచిగా ఒక రే లైక్ ఏమేం కావాలి వాళ్ళు అప్పుడు ప్రొవైడ్ చేసిన్నింది
ఆ
ఆ హాస్పిటల్స్ ఫ్రీ సర్వీసెస్ తా ఆ కొన్ని క్యాంప్స్ లాగా పెట్టి అట్లంతా బాగా చేసిన్నింది
మే స్టార్టింగ్ లో ప్రజలు కొని ఇలా వ్యాక్సినేషన్ అంటే అది కూడా భయపడారండి చాలా మంది
ఓ ఇలాంటి సిచ్యుయేషన్ మళ్ళీ వస్తే మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారండి
అంటే ఫస్ట్ అంటే ఎవరైనా ఫస్ట్ మెం టల్లీ స్ట్రాంగ్ గా ఉండాలండి
ఆహా
అంటే మనకు అదేమన్నా చేస్తుంది అనే భయంతోనే దానివల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది
అవును ఆ
ఫస్ట్ మెంటలీ స్ట్రాంగ్ గా ఉండాలండి
ఆ
ఆ తర్వాత ఇంకా దానికి తగిన ప్రివెన్షన్స్ అన్ని తీసుకుంటు ఉండాలి
ఆ
అంటే హెల్త్ బాగా ఉండాలి కంట్రోల్ లో ఉండాలి
ఆ
అలా అండి సజెషన్స్ ఒకటి ఇవ్వగలలనుండి
ఉమ్
మీరు అండి మీరే సజెషన్స్ ఇవ్వగలుగుతారు
నేను ఇప్పుడు ఏమంటానంటే ఎలాంటి సిచ్యుయేషన్ వస్తుందో తెలియదు మనం ఎక్కువ వే దేనిని కూడా ఎక్కువ వృధా చేయకూడదు అని నేనైతే అ అంటానండి నా పర్సనల్ వర్కు
అంటే లైక్ వాటర్ గాని
ఆ వాటర్ ఆయిల్ ఇప్పుడు చూడండి ఎల్పిజి మనం ఎంతంటే అంత వేస్ట్ చేస్తాం ఒక్కొక్కసారి కానీ ఇప్పుడు ఉన్న ఈ సిచువేషన్ కి ఎలా వాడుకుంటున్నారం అంటే ఓకే అయిపోయిందా వెంటనే ఆఫ్ చేయడం దానికి తగినట్టుగా వాడు అంటున్నారు అలా అన్నిటినీ కూడా ముందు నుంచే వాడుకుంటే మనకు కూడా షార్టేజ్ అనేది రాదు కదా
అవు అంటే సడన్గా సాటేజ్ అలా అయిన్ది రకో కుండా ముందుగానే అ ఉండడం లేదంటారు
ఆ థ్యాంక్ యూ అండి చాలా విషయాలు మనం షేర్ చేసుకు
థ్యాంక్ ధన్యవాదములు అండి
అందు
అ